హలో ఏం చేస్తున్నావు
ఏం లే ఇన్స్టా రీల్స్ చూస్ తావున్న ఏం ఇంగ మేల్కోని వుండావు నిద్ర రాలే నీకు.
నిద్దర్ రాలేమ్మ నీ నీ ద్రవోతే కుంభకర్ణుని చెల్లిలాగా నిద్రపోతవు లేదంటే ఏమి రాకుండా ఉంటది అట్లా వడి సచ్చింది ఏం చేస్తం
బా నిద్ర బోతవుగానీ
ఉమ్ నేను రెండు గంటలు నిద్ర పోయినా సాల్ ఈ రోజు నిద్రవొయి తిందే
ఇంగేమి
ఏమో హ్ అవసరంత్
అబ్బా కడుపు నొప్పి వొస్సంది నాకు
ఏమైంది బార మసాల్
కా కాదు చికెన్ దినే
చికెనా
హ్మ్మ్
న హా ఇంగేమ్ ఇట్ల పడుకోకు అవునా
ఆ అయినా తిన్నా అనుకో
ఉహ
నిన్ సన్నావు
ఫోన్ చేస్తాను
హ
ఉ గను పని
హ మ ఆన్నఇంతవరకు రింగిలా ట్యాబ్లెట్స్ ఇలా
ఆహ మీ అన్ని ఇచ్చాలకే నేం చూసినట్టే లేదు మీ అన్నయ్య ఏమన్నాను ఏమ
ఆ
హ
ఆడికి ఆడ ఎవరో అన్నొచ్చి సిమ్ అయ్య అని చెప్తారు అేడంతా
హహ
ఇంత వరకు ఇచ్చింల నాతో ఏమో పాత సిమ్ ఇప్పుడు వాడతా ఉంటాడే మేము ఫోన్ చేస్తాము ఆ నిబర్ ఇచ్చ చ్చినాడంట
హ్మ్ హు
ఆ మళ్ళా ఆ నెంబర్ ఆడిస్తే మళ్ళీ మాకు ఎట్లా ఫోన్ చేస్తడు
అదే కదా మీ అన్నకి మేధావి
హ్మ్ అపద్ధాలు చెప్పేది రాదు దొరికిపోతాడు అబద్ధం అని తెలిసిపోతుంది ఏందో ఇ ఇప్పుడన్నా నిజం చెప్ పే మలొచ్చు కదా చెప్తండేది మా పీజీకి వచ్చేయి అనీ మీ పిజీ కోస్తే ఇంగ అంతే ఆ ఏమో రమ్మటన్నాడు మా పిజీ జీలో ఉడిపో అనేసి అది ముందే కోలి మీంగు
ఆహా
ఆ ఇరవై నాలుగు గంటలు బయట తిరుగుతా ఉంటాడు ఇంగ యాడ నే డేది ఆడ
రోజుకు ఎన్నికోటట్లు వస్తాయో అప్పుడు ఉ
ఇంగ ఆయమ్మ ఉంది లె ఇంగోయమ్మ ఆ యామ్మా కోసము కాపలా
ఉహు
ఏం చేసేది
ఏంటికట్లా
ఆ యమ్మకి కాపలా ఉండాల అనేసి
ఆ
ఆ
ఉహు మరి పోగుడదా
అబ్యా నేను పోను కూడా పోను నాకేం పని
ఉ
ఎభుడు అంతే నేను ఒక రోజు అడిగేసిన ఇంతకు ముందు జనవరిలో ఇంటర్వికి వోచిన స్మార్ట్ వక్ తని ఆ కంపెనీకి పొయింటి దాంట్లో ఫైవ్ డేస్ తిప్పించినారు తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూ ప్రాసెస్ చనా లేట్ జేపిచ్చినారు ఉండేది మూడు రౌండ్లే.
ఉమ్ హ్
మళ్ళా రేపు రండి రేపు రండి మొన్నాటు రండి.
ఉమ్ హు
అంటా వుండిన్నారు.
ఆ
ఇంగాన్ నాకు పిచ్చ కోపం వచ్చే, నేను చెయను గూడ చేయను అని చెప్
ఏంతిస్తారంట ప్యాకేజ్?
ఈ ప్యాకేజ్లా ఏంలే ఆడేంత పడ్ మూడు వేలు ఇస్తారంట
ఓయమ్మ
ఆ, దానికి
ఆహా
దానికిపోయి నేనుండాళ్ళ
హహ
ఆవును అది కూడా ఆమ్మ సెలెక్ట్ అయిందా? ఇద్ద్రము సెలెక్ట్ అయినము. కానీ నాకు నచ్చలా
ఉమ్ హు
ఆయమ్మ కోసం కాపలా ఉండాల నేను, అని చెప్పేసి మాయన్న లాస్టేజ్ తే ఇగ చేేసిన ఇంటికి మళ్ల ప్రశాంత్ త్తంగా కలెక్టర్ ఆఫీసులో జేసుకుంటా ఉన్నా.
ఉమ్ హు
అదే ప్రశా లని
అంతే గదా
ఉమ్
యాదోటి చేసుకోవాల తప్పదు.
అంతే
ఒకరి మింద డిపెండ్ గాకుడుదు.
అవును
ఊమ్
కాదిగ నె నేనైతే బీటెక్ అయిన్తర్వాత, యాడ వచ్చేది ప్ తననీ
లేస్
కాానీ కలెక్టర్ ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడుబ్ బలే ఫీల్
హ్మ్మ్
మేడం మేడం మేడం అని వచ్చే వాళ్ళు విఆర్ఓ వాళ్ళు కూడా
అంతే కదా
హ్మ్మ్ బాగా ఎంజాయ్ చేసినా ఎంజా చేసేవర్కు అ లేేమ
ఇంకేం మరి మేమి ఎక్కడ పోలేదా వీకెండ్
పోయినాం మా ఫ్రెండ్స్ వచ్చింటే మా ఫ్రెండ్స్ పీజీ రూమ్ లో ఉంటాలా వాళ్ళతో పోయినాం బయటికి
ఆహా
విశాల్ మార్ట్ కి వెళ్ళాము ఈ రోజు మార్నింగ్ నిన్న డీమార్ట్ కి పోయినా
ఉహ మేము కూడా పోయినాం విశల్ మార్ట్ కి
ఆ
యా టైమ్ లో పోయిండ్రు మీరు
మేము మార్నింగ్ లెవెన్ కి ఎట్లా పోనాం
సెవెన్ కేేనా మేము లేట్ గా పోయినాము
ఆ
హ లేేసి ఆారు తీరాలకే నత మాది
హ్మ్మ్
ఆ
ఏమ మీ ఫ్రెండ్ ఏమి ఏ రూమ్ తీసుకు ఉంటదంటన్నారు ఏం అడుగుతుంది రూమ్ము గురించి జ
ఆ అదే వాళ్ళు అక్కోళ్ళు వస్తారంట బెంగళూరుకి
హ
అంటా అంట చూడలా
అంటే బెంగళూరు పర్మనెంట్ గా వచ్చేస్తారా
ఆ
ఆహా
ఆ ఉ
అంట కానీ దేవుడు రూములు మాత్రమే
ఆ అంతే మన సైడ్ ఆకట్లు ఉండవీడ
ఆ మనకైతే బావుంటుంది
హ్మ్ మన సైడ్ అవి ఇవి చూస్ చేస్తారు. ఇక్కడ అట్లంతా లేదు కదా
అవును
కొట్టడమా బాడికిచ్చడమా డబ్బులు పీకడమా
మళ్ళ వాన్ కీ కే ఫైతౌ అహా సిక్స్ తౌసండ్ ఫైవ్ హన్ డ్రెడ్ అంటా
అవునా
హ్మ్ అది కూడా థర్ ఫోర్త్ ఫ్లోర్
ఓయమ్మా ఎవరు తీసుకున్నారు మీ ఫ్రెండ్సా?
మేమే ఆడ మా ఊర్లో
ఆహా
మళ్ళ పైక్ పోవాలా
ఎంత బాడిగ
ఆరు వేల ఐదు వందలు
ఆహా
వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత్ త కొంచెం పాజిటివ్ వైబ్స్
ఆహా అయితే ఏం చేయలేం
హ్మ్ అందుకే గమ్మునున్నం
ఆహా
పోతే బోనీలే మనశ్శాంత్ తుందిలే అనేసి
బావుండే
హ్మ్ మీ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లన్నీ సీరిల్లే పెట్టుకునింది
ఆహా సీర్యల్లే అమ్మాయ్ చూసేది
ఫాలో అయ్యేది గూడా సీరియల్ వాళ్లనే జీ జీ ఈ స్టార్మా
ఆహా
అన్నీ అవే పెట్టుకునిందమ్మా
ఆయమ్మ సీరియల్ చూస్తుందమ్మా
ఆ
సీరియల్ జ్యూస్ నే ముందుగాే పెట్టుకునింది
ఆ
ఆ నాకు నిద్రపో లేసి పొయ్యకే టైం ఉండదు ఈ మధ్య మరీ ఘోరం అయిపోతుది తాంత వచ్చ వచ్చకి
ఏమీ
ఏమో టైమే టైం ఫాస్ట్ పోతుందో నాకు ఈ టైం దొరకట్లేదు నాకే అర్థంంగాద
హ్మ్మ్ అంటే షిఫ్ట్ మారంది కదా అందుకే అట్లా అనిపిస్తుందేమో
ఆ షిఫ్ట్ మారడం వల్ల ఒక్న్ అవర్ ఎక్స్టెండ్ అయితద తక్కువ అయితుది సో అది ప్రాబ్లమ్ యితే తన్
హ్మ్మ్
ఏం చేస్తాం ఏం చేయలేం కొద్ది రోజులు అలవాటు కాాల
హ్మ్మ్
టువెల్్ క్లేస్ అన్ని సెట్ అవుతాయి వన్ కోటి వరకు కానీ నాకు కొద్దిరోజులు టైం పడుతుంది
హ
చూసుకొని చేసుకోళు
ఏ అల్వాటయ వరకే
ఆ
అలవాటు అయ్యే వరకే
హ్మ్మ్
ఏమంట మీ పీజీ అంటే వస్తుంద అంటున్నా రేపా
ఎకిందంట నైట్ ట్రైన్ బస్సు వాళ్ళు ఎప్పుడుొస్తారో ఏమవాల
ఆ
హ్మ్మ్ శుద్ధం
మనింగ్ కార్ లో కాదు వచ్చేది కార్లో వస్తారేమో నాకు తెలిసి అన్న డ్రైవ
ఏమో మరి మలా అన్నా ఏమో మా ఫ్రెండ్ త మాట్లాడిన్నాడు మాట్లాడితే నా ఎక్కించిన ఏను అన్నాడన్ ట
ఉహు ఆంటీ ఒకటేనా
తెలీదు
ఉ
ఆ తెలీదు నాకి
ఊ
ఊ ఏ ఎవరోస్తున్నారో వాళ్ళ ఆ అంకులు ఆంటీ వస్తున్నారు తెలిదు
ఉ
ఊ ఎవరన్నా రాకోనిలే మాకోటి ఫుడ్ చేస్ పెడితే సాలు తలు
నిజ్జంగానే గానే
గుడ్ మార్న తినేకే కదా ఇంత ప పడిబట్లు పడి సస్తానం
ఉ
ఉమ్ ఏం చేయలేం
ఊ